ఆ మేడం మీ దగ్గర ఆ చెప్పండి ఆ చెప్పు వినపడుతుంది ఆ వినప్ప ఫస్ట్ ఏంలే మేడం ఏం చేస్తారు మీరు
నేనా ఇప్పుడే పనైంది పోయింది మిషన్ ఎక్కినా ఇప్పుడే పని అయిపోయింది మిషన్నా మేడం
అవునా మీ వాయిసు అప్పుడప్పుడు బ్రేక్ అయితాంది మేడం
మీరు కూడా బయటికి రండి ఒకసారి మాకు ఇక్కడ సిగ్నల్ దొరకదు క మేడం సిగ్నల్ ఉండదు గా అందుకోసమే బ అయిపోతుంది
ఆహా ఇప్పుడు బయటకు వచ్చినా చెప్పండి మేడం
ఆ ఏం వంట ఎక్కడి వరకు వచ్చింది
ఏ ఇప్పుడే ఇప్పుడే ప్రిపేర్ చేస్తాను మేడం అభికి కొంచెం ఫీవర్ వచ్చింది కదా
అవునవును
అ పాలు వేడి చేసినా తాగు తాండు హోం వర్క్ రాసుకుంటాండు
అవును మిన్న వాళ్ళకి ఎగ్జామ్స్ ఎల్లుండి నుంచేగా
ఆ ఫోర్టీన్త్ నుంచి సెకండ్ సాటర్డే
ఆహా ఎక్కడ ఎక్కడొచ్చిందో
అది హసన్పర్తి జెడ్ పిఎస్ఎస్ హై స్కూల్
వామ్మో
హన్మకొండ ఆ ఆ దూరమే గాని ఇక వాళ్ళ తీసుకెళ్తారు మేడం రెస్పాన్స్ వాళ్ళదే ఇగ వాళ్ళ మనీ
స హమ్ అవును అవును వాళ్ళు స్కూల్ వాళ్ళదే హాస్టల్ వాళ్ళదే బాధ్యత ఉంటాదిగా
ఆయిషా ఏం చేస్తాంది
చాలే మేడం ఇంకా ప్రోగ్రామ్ అవుతూనే ఉంది ఇంకా
అవునా
హమ్
ఆయిషాని మంచి గా హై స్కూల్ వేసిన నో బాగుంది మేడం స్టడీ ఆమెది కొంచెం మంచిగా అనిపిస్తుంది గా
ఉమ్ ఏ మంచిగా అనిపిస్తుందామ్మా అమ్ నాకే నా టెన్షన్ నాకే ఉంది హై స్కూల్ అంటే
ఎందుకు నీ టెన్షన్ ఏముంది చెప్పు నువ్వు అన్నీ చెప్తూనే ఉండవు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్
చెప్తూనే ఉంటాను కాని ఇక కొంచెం ఉంటాది గా ఎంతైనా ఇక హై స్కూల్ అంటే ఇక ఎట్లుంటాది కొంచెం చీచోరా చిచోర హమ్ అట్లా ఎక్కడ కొంచెం డైవర్ట్ అయితే ఎక్కడ చేంజ్ అవుతార అని కొంచెం ఇక ఎమ్మటే ఉంటుండ వెనకాల వెనకాల తిరుగుతున దాని వెనకాల
అంతేనా ఏ ఏమే మంచి ముచట్లో కొన్ని మాకుగుడ షేర్ చేస్తే మేము కూడా కొంచెం దాన్ని ఫాలో అయితాం కదా ఎట్లా మాట్లాడాలలో పిల్లలతోటి మోటి వేశాన్ మేడం ఒకరి నుంచి అందరికి అన్ని రావు కదా
అదే అదే మోటివేషన్ ఏముంది మేడం మంచిగా చదవాలి మళ్ళీ మంచి మాకు వస్తే మనకు రెస్పెక్ట్ ఇస్తారు మంచిగా అందరు మంచి చూసుకుంటారు అందరూ అమ్మ ఫలనోళ్ళు స్కూల్ పలానా టీచర్స్ ఫలానా పేరెంట్స్ అంటే ఎట్లుంటేది ఆ ప్రౌడ్నెస్ వేరే తెలుసుగా నీకు గేమ్స్లలో ఆడితే ఎట్లా ఓచ్చింది ఎట్ల నేమ్ ఓచ్చింది అట్ల గుడ దాచదువుకుంటే అట్ల నేమ్ వస్తది ఒకసారి ఆ నేమ్ పోయితే జీవితాంతం ఇంగా రాదు
ఉమ్
అందుకోసమే మనం ఉండే తీరులో మనం ఉండాలీ చెయ్యాలీ ఊ ఇంగా ఇగ మనం ఉన్న సిచ్యువేషన్ ఎట్లది దాన్ని మనం గా ఆలో చర్చించుకొని పెట్టుకోవాలి అది ఇది చెప్తూ ఉంటయిగ
ఎ హు అంటే సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఐషాకి ఉ ఇంట్ల మన డబ్బులు ఎంత ఖర్చు అయితనయి ఆ పిల్లలకు మ మన ఇంట్ల ఎంత అప్పు ఉన్నది
ఆ అ ఆలోచిస్తది అవని నె ఆ ఆలోచిస్తది అందుకోసమే వాళ్ళ డాడీని గుడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు డబ్బులు రోజు కొనుకోడానికి నికి ఫిఫ్టీ హండ్రెడ్ అట్ల దెచ్చుకుంటరంట మేడం వాళ్ళందరూ ఇగ బేకిరీ యెల్లి కొనుక్కు అంటరంట కనీ మాయిషనే పాపం అదఅంటది వా రోజు ఒకళ్ళు ఏదో ఒకటి కొనిస్తారు మమ్మీ నాకు కనీ నేను ఒక్కసారయిన వాళ్ళ కొనియధ మమ్మీ వాళ్ళ ఒక్కసారయిన ఇయ్యే రాదు మమ్మీ అంటది
ఆ
లే బిడ్డా వాళ్ళందరూ ఉన్నోల్లు డబ మనే అని నేనంట ఇగ అది సిచ్యువేషన్ అర్ధం చేసుకుంటది ఉమ్ అడగదు ఎక్కువ పైసలు గుడా ఏదైనా సిచ్యువేషన్ ఎప్పుడ గేమ్స్కిలినప్పుడే ఇగ వళ్ళ డాడీ నేనే హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇట్ల చార్జెస్ కి అది ఇది అడుగుతది
అవునా అదే గనీ అంటే ఇప్పుడు ఆమెకి ఇంట్లో మీరు చేసే ఇప్పుడు ఏదన్న రూపాయి లేదన్న ఆమెకు ఆమె ముందే మాట్లాడతరా లేదంటే ఏ చిన్నపిల్ల గదా ఆమె ఖ ర్చుల గురించి ఇప్పుడు ఎందుకులే చెప్ప
అట్ల లేదు లేదు ఆమె ముందే మాట్లాడతాం వాళ్ళకి గగడ తెలియాలి గదా వాళ్ళకి దెలిస్తే రేపు మనకి వాళ్ళది గగడ అర్థమయితది మన సిచ్యువేషన్ ఏంటి అనేది ఉమ్
అదే మరి డబ్బులూ అది హైఫైగా బోవాలని అనుకుంటరు గదా పిల్లలు గూడా
ఉమ్ ఉమ్ ఉమ్
మరి అట్ల బోవాలనుకుంటే మన అమ్మా
అట్లేముండ ఇగ అద అదేమైతే ఫీల్ అవ్వదు మనీ గురించి
ఉమ్
ఉమ్
దాన్ని డబ్బుల విషయాల్లో అయితే ఖర్చు పెట్టదు ఎక్కువ
ఉమ్
ఆ ఉమ్ సర్ అంటే ఇప్పుడు ఆర్యభట్ట కంటే దీనికి ఎట్ల కంపేర్ జేస్తే ఏది బెట్
నాకు కంపేర్ జేస్తే సేమే సేమే అనిపించింది మేడం ఆర్యభట్టలో గూడా ఇదే సిచ్యువేషన్ ఇట్లనే ఉంది సేమూ ఉమ్ ఇగ పిల్లలు ఇగ ఎట్లఉంది కల్చరు అట్లనే అనిపించిందే చూసి సా గదా నేను కల్లార పిల్లల్ని ఇట్ల అక్కడ వెళ్ళేదాని గ బాగ సేము ఇదే సిచ్యు సిచ్యువేషన్ హై స్కూల్లో గూడ అట్లనే ఉంది నాకు అనిపిచింది ఏమో మేబి ఇయాల రేపు కా ఇట్ల ఉంది గదా స్కూల్ ఇట్లా ఉంటదేమో అనుకున్నా ఇగ మరి మేబీ హాస్టల్లల్లో వేరే వేరే సిటీ స్కూల్లల్లో ఎట్లుంటదో మనకు తెలిదు మన లొకాలిటీ ఇక్కడ చూసుకున్న ప్రకారం ఇట్లా ఉంది కానీ మనం పిల్లలు మనం ఎప్పుడు మోటివేట్ చేసుకుంటూ మనం చెప్పే తీరులో చెప్తూ ఉంటే చేంజ్ అయితరేమో వాళ్ళు మారకుండా వాళ్ళ మైండ్ సెట్ మారకుండా ఉంటది గదా అని చెప్తూ ఉంటా ఇగ అప్పుడప్పుడు
ఉమ్ నాకు గూడా అదే భయం మేడం ఆ మిన్ను గురించి ఏ ఎట్లా ఆమె హాస్టల్ ఉంటది గదా మళ్ళా నేనంటే ఆమెకు అసలే కోపం
ఉమ్
ఏ ఏమో మన మన పద్ధతి ఆమెకు ఎట్లా నా నాకు భయమైతా ఉంటది
ఉమ్ అదే ఇగ మనము ఆడ పిల్ల తల్లులం కొంచెం టెన్షన్ పడాల్సిందే.
ఆ అదిగా వాళ్ళు చి చిన్నప్పుడుంటే వేరేమో గాని
అవును ఇప్పుడు ఇప్పుడు చేంజ్ ఉమ్
ఆ
నేను అదే అంట మంచి టెన్త్ మంచి మార్క్స్ తెచ్ తెచ్చుకోవాలా నానా ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ వస్తాయి అప్పుడు ఫ్లెక్సీ బి హై స్కూల్ ముందు పెడితే నర్సులేడ్ మండలం మొత్తం టాప్ అయిపోతాం అప్పుడు మా గౌరవం అక్కడ ఉంటది అట్లా జెప్తూ ఉంటా మాకు ఎంత సంతోషం ఉంటది మేము చేసే కష్టం అంతా మీకు కోసమే గదా అని
ఉమ్
ఉమ్ ఒక మ్యూజిషియన్ వచ్చింది చూడండి మనకి లాస్ట్ ఇయరు
అని
మన స్కూల్ కి ఒకసారి లాస్ట్ ఇయర్ మ్యుజిషియన్ వచ్ చి చూసారా మ్యాజిక్ చేసే అతను మొన్న ఒక వన్ వీక్ ముందు పో వెళ్ళిండు ఆ మ్యూజిషియన్ స్కూల్కి
ఆ
అయితే అందరుూ మోటివేషన్ ఆయన మోటివేషన్ క్లాసెస్ కూడా ఇస్తుడంట
అవునా
అయితే మీరుసారి పిలిపి పించిండు వాళ్ళని పిలిపిస్తే మోటివేషన్ క్లాస్ చెప్పిరు విన్నర్ అంట ఇ పిల్లలు చాలా ఏడ్చిరంట అక్కడ పిల్లలు ఒకళ్ళ ఒకళ్ళ వచ్చి మేము ఇట్లా చేసినాం మీ పేరెంట్స్ కి ఏమైనా చెప్పుకోవాలంటే ఇది స్టేజ్ మీరు చెప్పుకోవచ్చు అది ఇదని చెప్తే మా పే చెప్పుకున్నారంట చాలా మంది పిల్లలు ఇట్లా
ఐష్ ఏం చెప్పిందో
నేను తెలిసి తెలియకనా మా మమ్మీ తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసింటే సారీ మమ్మీ ఇంకా
ఏమంటరు ఇక ఇట్లా అని చెప్పిందంట మా అక్కడ మేడం రాగిని మేడం మా పద్మావతి మేడం వాళ్ళు తెలిసినోళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటారు నాకు పోయినప్పుడల్లా ఎప్పుడు కూడా లోపడిపోత పోయినా ఆ తీసుకురా లోపడిపోయినా సార్ వాళ్ళందరు కూర్చోబెట్టారు కూర్చోండి మేడం అని నిజంగా గవర్నమెంట్ టీచర్లు మనకి కూడా ఇట్లా రెస్పెక్ట్ ఇస్తారా అనిపించింది మనకు ఆ
ఆహా ఎవరో లే అన్నట్టు అనుకోకుండా కొంట ఉం
వాళ్ళు సార్లు టీచర్లు అందరు మేడం ఒక మనం ఒక బయట ఒక పేరెంట్ ఏ కదా అని ఇట్లా మనం అనుకోవచ్చు కదా మనం కూడా ఒక టీచర్ అని వాళ్ళందరూ విష్ చేస్తాను మేడం మేడం బాగున్నారా గుడ్ మార్నింగ్ మేడం అది అని వాళ్ళకి ఇంత అనిపియది నాకు అనిపిస్తది. ఒక్కొక్కసారి వీళ్ళుంత ఉంన్ని చదువుకున్నంతటి గవర్నమెంట్ టీచర్లు అయినా మనం వాళ్ళకి విచ్చ చేసే పోతే వాళ్ళ మన నాకు విజ్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఫీలింగ్ లేవు వాళ్ళకి అందరు ఒకటే అన్నట్టు ఉంది కదా కొంతమందికి ఉంటది కదా మేడం ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఏముంది అని
చిన్న చదువుకొని ఏదో చిన్న పిల్లలు అంటూ ఫిఫ్త్ అలా చెప్తున్నారు. ఏం రాదు అనే భావన ఉంటది కదా వాళ్ళ మనసులో మన లోకాలిటీలో తిరుగుతాన్నాం కదా తిరుగుతా తిరుగుతాను ఏ గీ మేయడమే కదా ఏమ వచ్చా ఆమెకి చిన్న పిల్లలకే చెప్తాంది ఆ మా లెక్క ఉన్న ఏమన్నా టాలెంటెడ్ ఆ
కానీ నాకు ఈ పేరెంట్స్ కన్నా మన ఈ టీ టీచర్లే మంచోలనిపించింది మేడం మన ఈ పేరెంట్స్ హే హేవీ లేముంది లోక్యాటి ఇట్లా అనుకుంటారు కదా కొంతమంది పేరెంట్స్ వాళ్ళు పాపం అసలు వాళ్ళు టీచర్లు అయితే రెస్పెక్ట్ ఇవ్వడం మనకి గుడ్ మార్నింగ్ చెప్పడం గుడ్ ఈవినింగ్ చెప్పడి నేను చూడకపోయినా వాళ్ళుచ్చ దగ్గరకు వచ్చి విష్ చేస్తార ఆ సోషల్ సారు తెలుగు సార్ వాళ్ళు ఆ మేడం పద్మావతి మేడం లోకల్ లోనే ఉంటది ఒక మేడం పద్మావతి మేడం అని
ఉహు
హైటుగా అక్కడే ఉండదండి అసలు వట్లోనే ఉండదండి ఆమె
అవునా ఏమ్మో మేడం తెలివదు ఆ మేడం గురించి
ఇటు సైడ్ శివాలయం సైడ్ ఆపోజిట్ ఒక ఆర్చి ఉంటుంది లోపలి పోవడానికి
అవునవునా
సైడ్ ఉంటాది
ఆహా
ఆహా
అదే
పాపం ఇంకా ఏమంటాదంటే మీ ప్రైవేట్ టీచర్లకు బాగా కష్టం అసలు బాగా ఓర్చుకొని చేస్తురు మిమ్మల్ని మీకు ఇచ్చే జీవితం తక్కువ మీతో చేయించుకునేది ఎక్కువ అని చెప్తారు వాళ్ళు ఎమిదొ ఎమి ఏదైనా ఆఫర్ ఉంటే జయ మేం చెప్తా మేడం మా స్కూల్ కి రండి అంటడు చెప్పండి సార్ డెఫినెట్గా వస్తాం సార్ మా టీచర్ ర్స్ కూడా ఉన్నారు మేము అందరం ఉన్నాం క్వాలిఫికేషన్ టీచర్స్ ఉన్నారని చెప్తా డెఫినేట్ చెప్తా మేడం అని అంటడు ఉ ఇట్లా మీకి అవును మేడం మీది బి ఈ డి అయిపోయిందా
ఆ ఇగ ఇప్పుడు ఫోర్త్ సెమ్ రాస్తే అయిపోతుది మేడంమ్ ఇగా
ఏవో వాలంటీర్లు పడుతున్నా వాలంటీర్లు పడుతున్నాయా అని తెలిసింది ప్రిపేర్గా అయితే ఉండండి మరి
ఎక్కడ ఏ అంటే
గవర్నమెంట్ స్కూల్ల్లో ఆ ప్రశాంతంగా పొయ్యి రాసిన మనం పోయ్యి చేసుకున్న పన్నెండు వేలు పద్దెనిమిది వేలు పదహారు వేలు అస్ల వస్తాయి
అవునా ఆఫర్ ఏమన్నా ఎ దేంట్లో చూడాలి అది గూగు లో చూస్
కాదు కాదు మండలం లో హనౌన్స్ చేస్తారు మండలం ఆఫీసులలో అక్కడ పెడతారు బోర్డు నోటీస్ బోర్డు
పెడుతరా
అప్లై చేసుకుంటే ఎవరికెవరికి వచ్చింది పోస్టింగ్ అనేది చూస్తారు చెప్తారు మళ్ళే సేమ్ నోటీస్ బోర్డు లో చూ పెడుతరు
అవునా ఒకవేళ అట్లా ఏమన్నా తెలిస్తే చె మాత్రం చెప్పరాదండి నాకు మీకు ఇన్ఫర్మేషన్ ఇ ఎందుకంటే నేను ఈ లోపు అయిపోతుది కావ ఇట్లనే బిఈడి నా దగ్గర పిజి ఉంది కదా పీజీ తోటి ఏమన్నా
హ
ఉంటదేమో అవకాశం అది కూడా అడిగి తెలుసుకోండి
ఆ తెలుసుకుంటా తెలుసుకుంటా అందులో లొకాలిటీలో ప్రైవేట్ టీచర్లుగా చేస ఒక ఆట్రూ సారని మొన్ననే పెట్టుకున్నారు
ఆ
ఆయన లోకలైనే మీ నసలవేట్ లోకన్ఆయననే డ్రాయింగ్ సార్ డ్రాయింగ్ సార్ అంట ఆయన
ఈ భాను కుమార్ స్వామి వాల్ల మమ్మీ భలేగా
ఆ బలే నిజంగా మేడం ట్వంటీ నైన్ థౌసండ్ అసలు బలే
ఈ బ్యూటీషియన్ నేర్చుకోని భలేగా పోయిందాసలామె
కు నా అదృష్టం అక్కడ ఉండ బట్టి అది తెలిసి లోపడికి వెళ్ళిపోయింది
అదే మేడం అదేనా గానీ ఆ బ్యూటీషియన్ ఎం ఉట్టిగా నేర్చుకున్నందుకు భలేగా ఆమెకు అవకాశం వచ్చింది
ఉ
ఒకవేళ అమే ఎప్పడికి అది పర్మినెంట్గా అయితదేమో
పర్మినెంట్ కావచ్చు కాకపోవచ్చు మేబి ఆమె వెళ్ళిపోతే ఆమె వెళ్ళిపోవాలంటే